హలో
హలో హాయ్
హాయ్ ఏం చేస్తున్నరు
ఏం చేయలా ఊర్కే ఉన్నా మీరు తాగారా కాఫీ టీ
ఆ తాగాను ఆ ఉంది ఉంది టీ తాగాను బిస్ కెట్స్ అద్దుకొని మరీ తింటాను
అవునా నేను తాగాను అంతే బిస్కెట్స్ అంత అలవాటు లేదు బ్రెడ్ తింటాను బెడ్ తిన్న ఈ రోజు
అవునా అందరు బాగున్నారా మీ ఇంట్లో
ఆ అందరు బాగున్నారు మా ఇంట్లో బాగున్నార అందరూ
బాగున్నారు అందరం బాగున్నాం డిన్నర్ ప్రిపేర్ చేసేసినారా కూసేపు అయినాక ఇస్తారా
ఉంది ఇంకా మధ్యాహ్నం చేసిందే ఉంది ఇంకా కొంచెం కర్రీ ఉంది మార్నింగ్ చపాతి చేసింటీ ఇంకా అవి ఒక త్రీ ఏమో ఉన్నాయి
ఉమ్
ఇంకా రైస్ ఉంది ఇంక ఇప్పుడు దాంతోనే అడ్జస్ట్ అయిపోవడం అంతా ఇంకా మళ్ళీ వేరేగా ఏం చేయను ఇంకా అదే ఉంటే అదే తినేస్తాం ఇంకా
మా దగ్గర అట్లా కాదండి మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేయాల్సిందే
నేను కూడా చెయ నేను కూడా చెయ్యాలా కానీ ఈరోజు ఆ సరిగ్గా తినలేదు ఇంట్లో
ఉహు అవునా
ఆ
నాన్ వెజ్ అయితే తింటారులేండి వేరేవయితే తినరు
తినరు తినరు అదైతే బాగుంటది కదా టేస్టీ ఉంటది వాళ్ళకి ఇంకా
నెక్స్ట్ డే అయినా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా తింటారు మళ్ళ అవే వేరే
ఆ మా ఇంట్లో అయితే అట్లా మళ్ళీ తినరు నెక్స్ట్ డేకి
నిన్న కూడా తిన్నారా
తిన్నారు నెక్స్ట్ డే కి అసలు దాన్ని ఇంకా ఆ రోజే పడేననా పడేలా ఆ రోజే కంప్లీట్ కావాలింగ అది అంతే
అవునా మా ఇంట్లో వేరేవి తినరు కానీ ఇట్లని గోంగూర పచ్చడి గాని
ఆ అట్లాంటివి అయితే తింటారు అదైతే అదైతే డైలీ పెట్ తింటారు గోంగూరతో ఏమన్నా చేయ డైలీ పేట్టి తింటారు ఆ
ఉ
మేమైతే గోంగూర బాగా తింటాం మా ఇంట్లో
అవునా
హీట్ అంటారు గాని అది ఎక్కువ తినకూడద అని హీట్ అంటది ఆ హీట్ అంటా అవి మునక్కాడలు అంటారు కదా అవి కూడా హీటే
ఓకే ఓకే నాకు తెలిదు ఇన్ని రోజులు అసలుకి హీట్ అనేది అంటే ఏదో బాడీ పెయిన్స్ లాగా అయితది
చపాతి కూడా హీటే ఆటా ఆ హీటు మరి బొప్పాయి కూడా వేడే
అవును బొప్పాయి అయితే వేడి హిటేలే మరీ లేడీస్ ఇం త తగ్గించడమే బెటర్ అది బొప్పాయి నువ్వులు బెల్లము
ఆ
ఇంకా ఏంటివి అబ్బా హీట్ అవన్నీ హీటే లేండి అవును
అబా ఇంట్లో పిల్లలు బాగా ఆ ఫ్రూట్స్ అట్లా తిం టారా బయట ఔట్ సైడ్ ఫుడ్ తింటారా ఎక్కువ
తింటారు ఫ్రూట్స్ కూడా అది ఇష్టమే ఇంకా బయట్ ఫుడ్ అంటే గోబీ ఫ్లవర్
గోపి బయట తెస్తారు నూడిల్స్ అట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్
ఫాస్ట్ ఫుడ్స్ అంటే రెడీగా ఉంటారు కాకపోతే ఇక మనమే అవాయిడ్ చేస్తూ ఉండాలి రెడీగానే ఉంటారు కదా
ఆ నేనైతే ఇంట్లోనే చేస్తాను అవన్నీ
అవునా
ఆ ఇంటనే టైము టైం తీసుకొని చేస్త తింటారు మళ్ళీ బాగలేవు అని చెప్పారు కానీ తింటారు బాబు బాగా తింటడు పకోడి కాలీ ఫ్లేవర్ ఉంటంది కదా దాని పకోడి లాగా చేస్తాం దాని మీద కొంచెం మనం నిమ్మకాయ పిండుకుంటే కొంచెం బాగుంటది పుల్ల పుల్లగా ఆ నిన్న చేసింటి ఆ అట్లాంటివన్నీ చేస్తాను పానిపూరి అన్ అంటే ఆ రెడిమేడ్ దొరకుతాయి కదా అవి తీసుకొని చేస్తారా లేదంటే పూరీలు మీరే ప్రిపేర్ చేస్తారా
ఆ ఆ పూరీలు నేనే ప్రిపేర్ చెయ్యను చేసినవి తీ తీసుకుంటాను ఒకసారి ట్రై చేశాను కాకపోతే అవి ఏమైంది అంటే ఆ పొంగవు ఎక్కువ రావు ఆ ఇంకా అట్లా అన్నట్టే నేను అవ ఆ అప్ప డం లాగా తీన్ ఇగ దాని పైన పెట్టుకొని తినాలి వీళ్ళు
బాగుంటది అట్లా కూడా టే స్ట్
ఆ అట్లా తినాలి అంటే
కుండదు ఉత్తా అది చాట్ ఒకటే వేసుకొని తినడానికి ఒకటే
ఆ అదొక్కటే ఉంటది ఇంక అట్లా అన్నట్టు ఇగ అవి చాలా పెద్దగా వస్తాయి అసలుకి ఉమ్
నేను ఒకసారి ట్రై చేసింటి ఇంట్లోనే ద అది పిండి అసలు అంతా మిక్స్ చేసుకొని చేయాలని
అ
చేస్తే కొన్ని బాగా వచ్చినాయి కొన్ని ఫ్లాప్ అయిపోయినాయి ఆ ఇంకప్పటి నుంచి బయటనే బాగా అవి అయితే బాగుంటాయి కదా రెడీమెడ్ ఏం చేస్తున్నారు వంట చేస్తున్నారా
ఆ లేదు లేదు ఏం చేయట్లేదు ఆ అవునవును కొన్ని వాటర్ వచ్చిండే తీసుకున్నాను అంటే వంటాయి ఇగ ఏం చెయ్యలేద్
వాటర్ ఇంటి దగ్గరకే వస్తాయా
ఆ వాటర్ వస్తాయి వాటర్ ఫిల్టర్ వాటరు అవి తీసుకుంటున్నానమాట
మ్ మా సైడ్ కాని వస్తేయి గాని మేము ఈ ఫిట్ చేయించుకున్నాం ఏక్వా గార్డ్
ఏక్వాకొనుక్కుంటారా మేము గూడా ఉండాలె తీయించుకొవాలె కానీ క్లీన్ చేయడానికి కొంచెం టైం పడతదట కదా
ఏం లేదు సర్వీస్ వాళ్ళు ఉంటారు దీనికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ సర్వీసు బుకింగ్ ఫ్రీ దీనికి ఆక్వా గార్డ్ కైయితే
ఓ
దీనికి సర్వీసింగ్ ఎక్కువ ఉంది బాగా ఎక్కడికైనా లోకల్ ఏరియాస్ ఉంటాయి కదా అట్లా కూడా చేస్తారు బాగా ఆ కొన్ని కొన్నివి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఆ ఆ మెయిన్ మెయిన్ సిటీస్ అట్లా అంటి దానికే చేస్తారు
మ్
వేరే కంపెనీస్ ఇది బాగునే ఉంది బాగున్నాయి మరి అంత ఫిల్టర్ంగ్
కొంచము ఇవి కొంచెం బ్రాండెడె తీసుకోవాలి ఇట్లాంటివి
ఇది బా బెస్ట్ బ్రాండే సర్చ్ చేసి చూడండి మీరు యాక్వగార్డు
ఆ ఆక్వా గార్డ్ ఉంటుందిలేండి అవును తెల్సు
ఆ కాపర్ తో టచ్ అయి వస్తాయి వాటర్ బావుంటాయి టేస్ట్ కూడా
ఉమ్ నేను కూడా ఫిట్ జేయించుకోవాలని చూస్తున్నాము
మేం ఫిట్ చేయించుకొని అవుతుంటది ఒక ఎయిట్ మంత్స్ అలా
అవునా మ్ మ్
మరి ఇక్కడ సమ్మర్ అయితే చానా సతా ఇస్తారు రావు రారసల్ అసలు బంగపోల వాళ్ళని ఇంకా మ్ అదే మా అయనా ఆ అదే
బోర్ వాటర్ తాగాం తెలుసా ఒక్కొక్కసారి వీళ్ళు రాక అవి హీట్ పెట్టుకొని
మరీ తీసుకొని రావాలంటే పాపము మే మేము అప్ స్టెయిర్స్ లో ఉన్నామా పైన ఆ మరి తీసుకురావాలంటే కష్టం కదా క్యాన్ అట్లా
అవునవును మ్
అది గూడా కాక మంచిది కాదు హెల్తు కనీ ఇదైతే కాపర్ టచ్ అయి వస్ తయి ఇంకా ఫైవ్ ఏవో ఉన్నాయి కాపరు ఇంకా ఏదో ఉన్నాయి దీంట్లో
ఉమ్ హీట్ అంటే హీట్ వాటర్ కూల్ అంటే కూల్ వాటర్ అట్నె వస్తాయి కదా
లేదు హీట్ వాటర్ ఏమి తీసుకోలే
ఆప్షన్ లేదా దానికి
ఆహా ఆహా ఆహా ఆహా ఆహా నార్మల్ వాటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆక్వా గార్డ్ లో ఉన్నాయి కానీ మేము ఇది తీసుకున్నాం
అవునా అలాగే తీసుకునేది ఉండే డైరెక్ట్ ఏదంటే అవి వస్తుండే కదండి ఈ సమ్మర్ అంటే సమ్మర్ లో
హాట్ వాటర్ హాట్ వాటరు ఎక్కువ యూజ్ చేయమా తక్కువే ఆహా తక్కువే ఎప్పుడో ఒకసారి ఇంకా దాన్ని యూస్ చేయం కదా ఇంకా చానా అంత కాస్ట్లీ పెట్టి మరి మరి ఎందుకులే అనేసి
ఆ ఆఆ మేము ఇంకా వి వింటర్ లో అయితే కంపల్సరీగా వింటర్ అయితే మొత్తం హాట్ వాటరే
మేమైతే అసలు తాగం మా ఇంట్లో హాట్ వాటర్ తాగాలంటే అదో పెద్ద శత్రువులాగా చూసా స్తారు
ఎందుకు
హాట్ వాటర్ అంటే ఆ టేస్ట్ మారిపోతది కదా
అవును టేస్ట్ మార్పోతది కడుపు నిండా మన తృప్తిగా తాగలేం
తాగలేం తాగలేం నా తా అస్సలు తాగలేం ఆ ఇ ఇప్పుడు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఇంకా ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు ఇక్కడ కూడా ఇంకా చాలా మంది ఆ చాలా మంది సైడ్ మా సైడ్ పాట్ లోకి కుండలో పోసుకొని తాగుతారు వాటర్ ఉమ్
అవును మేము కూడా ఉమ్ ఫ్రిడ్జ్ ఉంది అయినా కూడా దాంట్లోనే ఉమ్ అదే పెట్టుకని తాగతున్నాం ఉమ్ ఏ సీజన్ అయినా అది యూజ్ చేయడమే బెటర్
ఆ అవును ఇక్కడ సమ్మరే యూస్ చేస్తారు ఎక్కువ మోస్ట్లీ బాగా ఇక్కడైతే ఆ ప్రతి ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగా కొత్త కుండలు తెచ్చు కొని దాంట్లో వాటర్ వేసుకొని పెట్టుకుంటారు
ఉ అప్పుడైతే కరోనా టైమ్ లో అయితే మీరు తాగారు అసలు హీట్ వాటరు తగలా ఆ టైమ్ లో కూడా అవునా మేము హీట్ వాటరు ను మ్యారేజ్ కాకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా తాగలేదా
ఆహ లేదు లేదు లేదు చికెన్ అవంతా బాగా తెచ్చే వాళ్ళు మా
ఆ ఆ ఇంకొకటి కషాయాలు బాగా తా
దాన్ని చూసి చూసి చూసి చూసి నాకు ఏడుపు వస్తుండే నాకు తినేది కాదు కదా ఫస్ట్ ఆ చికెన్ చూసి చూసి
ఊ అవును
తినకోకుండా ఉంటి కానీ అప్పుడు చికెన్ తి టే ఆ తింటే రాదు అని అంటుండు కదా అట్లని మా డాడీ ఉమ్ బాగా తెస్తున్నాడె డా మా డాడీ
ఉమ్ అవునా మా దగ్గర అయితే అమ్మో కరోనా టైమ్ ను అసలు గుర్తు చేసుకోవద్దు అదో చాలా ప్రాబ్లమ్స్ అసలకీ ఎంత బయ
మేమైతే కొంచెం బాగానే సేఫ్ గానే ఉన్నాం పర్లేదు ఆ కొంచెం ఏమంటే మనీ సేవింగ్ చేసుకో కోవడం వల్ల పర్లేదు బతికి బయట పడినాం
అవునా డాడీ గవర్నమెంట్ జాబా
ఏం లేదు మామూరు ఇది షాప్ వుండేది డాడీకి ఫైవీ షాప్స్ ప్లాస్టిక్ వి.
ఉమ్ ఉమ్ ఉమ్ అవునా ఆ టైమ్ లో షాప్స్ కూడా క్లోజ్ అయి ఉండే్.
అంతకు ముందు ఉండే బాగా చేసేవాడు బిజినెస్.
ఆహా సేవ్ చేసుకోవడం వల్ల,
ఆ ఆ మరి కూలర్స్ అవన్నీ టీవీస్ అవన్నీ సేల్ చేస్తాడు.
ఒహు ఓహోహహ
ఉ ఉమ్ మిక్సీ లు, ఆ గ్రైండర్స్, ఫ్యాన్స్, టేబుల్, ఫ్యాన్స్అట్లా ఆ ప్లేన్.
ఓకే ఓకే ఆ ఆ ఉహు.
పెట్టేసిండ గోడం లో పెట్టేసి సేల్ చేేసేస్తుండ ఎవరు కావాలంటే వాళ్ళకి, అట్లా బాగా అప్పుడు బాగా ఏమో అప్పుడు ఆ టైం కి అది రాకముందు, బాగా బిజినెస్ చేసాడా ఇంకా మనీ అనేది.
సేవ్ చేసుకున్నాడేమో అప్పుడు యూజ్ అయినట్
అదే అదే అదే అదే ఇంకా ఇంకా అట్లా చూసి ఆ లేదు లేదు లేదు లేదు అమ్మో లేదు లేదు అస్సలు లేదు.
ఆమ్మో మా దగ్గర మామరిది కూర్చుండే, మొత్తం నేనే చేసాం అసలుకి మా మరిది కూర్చుండే, ఉత్తముంగా నేను మాయన్న గారే చూసి చూసమ్మో ఉనికి. పోొయ్యాం అసలుకి అంతకు ముందు మా మరది తోటి మా ఇద్దరు పిల్లలు, కోసేపు ఆయనతోనే ఉన్నారు. ఆ ఉన్నార అన్మాట ఇగ. అవును వెంబడే చెక్ చేయించాం చిన్నపిల్లల కదా,
ఉ అవును.
కొంచెం మైల్డ్ గా వచ్చింది, మా అదృష్టి. అదృష్టం ఏంటంటే ఆయనకి చాలా మైల్డ్గా వచ్చింది అనమాట కొంచెం లెవెల్స్ ఉన్నాయి కదా, హై లో మైల్డ్ గా చాలా తక్కువ వచ్చింద అనమాట వన్ పాయింట్ అట్లా ఉండే. అట్లా బతికిపోయినాం ఊ
ఏమోపాయింస్ కూడా నాకు తెలీయదు మీరు చెప్తుంటే తెలుసు.
ఆహా నేను పాయింట్స్ లో నేను మీకు చెప్పాను గాని తక్కువ ఉన్నది కొంచెం,
ఆహా అవునులే అవున్లే అవున్లే చాలా లిమిటెడ్ గా వచ్చి. వింది తక్కువగా వచ్చింది ఆహా
ఆ